హలో
హలో బాగున్నారా అండి
హలో
హలో వినిపిస్తుందా అండి బాగున్నారా అండి
ఆ బాగున్నానండి మీరు బాగున్నారా
బాగున్నానండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి జస్ట్ క్యాజువల్ గా వాకింగ్ చేస్తున్నానండి తిన్నాను ఇప్పుడే
అవునా నేను తిన్నానండి ఏంటో అండి తిన్న తర్వాత ఎంత లేజీగా ఫీల్ అవుతున్నానో అండి నేను కూడా
ఎందుకండి
ఏంటో అండి ఈ కాలం ఈ మధ్య కొంచెం వెయిట్ ఎక్కువ పెరిగిపోతున్నాను
సేమ్ అండి అందరూ నన్ను అట్లనే అంటున్నారు
అవునండి ఎన్ని కేజీలు పెరిగింటారు ఈ మధ్యకాలంలో
ఏమోనండి నాకు భయం అయితుంది మరి ఎ అమ్మో ఇంత పెరిగాని అనుకుంటానని అసలు వెయిట్ చూసుకోలేదండి
ఓ మంచి అయిత అండి యాక్చువల్ వానికి
అవును
అయినా ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలంలో ఇది కామన్ అయిపోయిందండి
అవునన్ వర్క్ ఏమైనా వర్క్ ఉంటే అంత అనిపించదండి స్ట్రెస్ అలా దాని వల్ల అంత వెయిట్ పెరగము ఖాళీగా ఉన్నామ అనుకు కో ఆటోమేటిక్ గా ఇంకేం చేస్తాం తినడం ఖాళీ ఉండడం కాబట్టి పెరిగిపోతాం
అవునండి ఈ మధ్యకాలముంలో ఇది కామన్ అయిపోయిది ఇ దీనికోసం అంటూ సపరేట్ గా ఒక కైండ్ ఆఫ్ ఫుడ్ తినాలంటారు
అస్సలు అవ్వలేదండి నా వల్ల
షుగర్ తినకూడదు అంటారు. ఆయిలీ ఫుడ్స్ తినకూడదు అంటారు. ఇంకా ఫాస్ట్ ఫుడ్స్ తినకూడదు అంటారు ఇలా ఇలా ఎన్నెన్నో చెప్తారండి
అవునండి సేమ్ నేను కూడా వెయిట్ లాస్ అవుదామని చెప్పి చూసాను అన్నమాట యూట్యూబ్ లో సర్చ్ చేసా
వాళ్ళు చెప్పిన ఫుడ్ అలా డైట్ మెయింటైన్ చేయడం నా వల్ల కాదండి చేశాను ఒక వన్ వీక్ ఏమో చేశాను బాగా ఓన్లీ వన్ వీక్ వన్ వీక్ పైన చేశానండి. రోజు మార్నింగ్ ఫుడ్డు లేదు వాటర్ అండి ఆహా వాట్ లేదు లేదు వాటరు వాటర్లో హనీ హనీ వేసుకొని అలా లేదంటే ఫ్రూట్స్ తినాలి మార్నింగ్. ఆఫ్టర్నూన్ కొంచెం రైసు
అవునా
ఈ నైట్ చపాతి అలా కంటిన్యూ చేసా ఒక వన్ వీక్
ఇలా ఏంటండి ఏమైనా తిన్నారా అసలు ఇలా తింటే మనకు సెట్ఎ అవ్వదండి
కాఫీస్ అవాయిడ్ చేసేసానండి జంక్ ఫుడ్ కూడా అవాయిడ్ చేసేసా ఒక వన్ వీక్ టూ వీక్స్ఆ ఇంకా నావల్ల అవ్వలేదండి
మళ్ళీ రొటీన్ కి వచ్చేశారా
ఆ చేసేసాను కొన్ని రోజులు ఎక్సర్సైజ్ కూడా చేసానండి మార్నింగ్ లేవ్వగానే
ఎలా ఎల్లారు జిమ్ కి వెళ్లారా
అంతా లేదండి ఇంట్లోనే మనకి ఇప్పుడు జిమ్కి వెళ్లాల్సిన అవసరం ఏం లేదు మామ అమ్మాయిల కొంతమంది వెళ్తారు కొంతమంది మ ఉంటది ఫెసిలిటీ కొంతమంది
అలా ఏం లేదండి ఇప్పుడు అమ్మాయిల అబ్బాయిలు అని తేడా ఏం లేదు జిమ్ అంటే యూనిక్ అందరు వెళ్ళి చేసుకోవచ్చు కానీ ఇప్పుడు వెయిట్ లాస్ అంటేనే అందరికి జిమ్ తప్ప వేరే వేంటి గుర్తు రాట్లేదండి
అవును కాకపోతే పోవాలి కదా మాకు దగ్గరలో లేదండి జిమ్ సో ఇంట్లోనే కొన్ని ఎక్సర్సైజ్ ఉంటాయి కదా మనకి
అవునా
పింగ్ గని ఇలాంటివి కొన్ని ఫ్యాట్ లాస్వి అవి చూసి చేసాను ఇంకా నా వల్ల అంటే కొత్తగా స్టార్ట్ చేసేసరికి పెయిన్స్ వచ్చేసాయండి
అవునువును అండి అం ఏమంటే ఇవి చేసే ముందు మన బాడీని అనేది స్ట్రె స్ట్రెచింగ్ చేసుకోవాల అండి స్ట్రెచింగ్ చేసుకొని చేస్తే కొంచం మన బాడీ లూజ్ అవుతుందండి సో ఇలా ఇలాంటి దానిలకి అడాప్ట్ అవుతుందండి మీరు ఇది ట్రై చేసాం అండి ఇలా కూడా ట్రై చేయండి వర్కౌట్ అవుతుంది
చెయ్యాలండి కాకపోతే కంటిన్యూగా తిన్న వెంటనే అంటే ఇన్ని రోజులు అంత అట్లనే తిన్న వెంటనే వాకింగ్ చేయకోకుండా నార్మల్ గా తిన్న వెంటనే అట్లనే కూర్చొని మొబైల్ చూడ్డం అట్లా పడుకోవడం చేశాను ఇప్పుడు లేదు వాకింగ్ అలా చేస్తున్నాను
హ్మ్ తిన్న వెంటనే చేయడం అదేమో నాకు తెలీదు కానీ అండి డైలీ మార్నింగ్ రొటీన్ గా కొంచెం సేపు ఎక్ససైజ్ చేయడం ఇలాగా నేను ఒక్ మా ఒక నైస్ ఫ్రెండ్ కి ఫెషన్స్ అడిగానండి ఒక ఆ ఓవర్ వెయిట్ తగ్గించాలింటే ఏం చేయాలి అన్ని
ఎవరిని అడిగారండి మీరు
ఒక ఫ్రెండ్ ని అడిగానండి
ఆ వాళ్లక్ ఆల్రెడీ
ఆ ఆ వాళ్ళ ఆ వాళ్ళనేది అంటే వాళ్ళు మంచి డైట్ ప్లాన్ చేసి వాళ్ళనే తగ్గిపోయారండి వెయిట్ అలానే మంచిగా సజెషన్స్ చెప్తారు సో మనము ట్రై చేద్దామని ట్రై చేసాను అండి
చెప్పండండి నాకు కూడా కొంచెం సజెస్ట్ చెయండి
కచ్చితంగా చేస్తానండి ఏమైందంటే ఇప్పుడు మనకు మామూలుగా షుగర్ తినకూడదు ఫట్ ఆ ఆయిలీ ఫుడ్ తినకూడదు ఆ పూరి తినకూడదు ఇలాంటివి ఇలాంటివి ఉంటాయి ఇదా అండి
అవును
సో ఇలాంటివి అలాంటి అలా అన్ని కార్చే కాకుండా స్లో స్లోగా స్లో స్లోగా మనం ఏం చెయాలంటే ఇప్పుడు మనం ఒకవేళ ఆ నాలుగు చపాతీలు తింటాం అనుకోండి
హ్మ్
అంటే రెండే తింటం
ఎక్కువగా తీసుకోకుండా లిమిటెడ్ గా తీసుకోవాలి తీసుకోవాలన్నీ కాకపోతే లిమిటెడ్ గా తీస్
అవునండి అవునండి ఎగ్జాక్ట్లీ అది ఆ ఆ డైట్ ప్లాన్ అయిన ప్లాన్ మనం ఫాలో చేసామంటే కచ్చితంగా నిక్ వీకెండ్ అర్ సెల్ఫ్ అంతేకాక మనం మంచి మన బాడీని మనం మన కంట్రోల్ లో తెచ్చుకోవచ్చండి
నా కొవ్వు కొంచం బెల్లీఫాట్ అండి అది తగ్గించుకుంటే చాలు
ఆహా అది కూడా తగ్గిపోతుందండి
అదే అదే ట్రై చేయాల
హ్మ్ సో మనం ప్రతి ఫుడ్ న్ని లిమిటెడ్ లిమీ లిమిట్ గా తీసుకోవాలి లిమిటెడ్ గా తీసుకొని అలానే అప్పు టోటల్ గా అవాయిడ్ చేయకూడదు టోటల్ గా తీసుకోకూడదు విషు మనం అన్ని మెయింటైన్
ఇంకేం చేయాలండి హ్మ్
అప్పుడు మనకి ఏం కాదు
అలానే హెయిర్ కి ఏమైనా కేర్ తీసుకుంటారండి మీరు ఏమన్నా.
హెయిర్ కేర్ హెయిర్ కేర్ అంటూ ఏముండదు కొంత మందికి వచ్చేసి జెనటిక్ వాళ్ళకు బెన్ జీన్స్ వచ్చేసింటుంది నిజమేగా
ఈ రోజు చూసానండి ఒక ఆమెని చ్ బలే ఉందండి హెయిరు.
అవునా అవునండి నేను కూడా చాలా సార్లు చ్ కొంతమంది అమ్మాయిల్ని చూశాను. మోస్ట్లీ అమ్మాయిలు అందరు జుట్టు కట్ చేసుకొనే ఉంటారు కదండి.
థిక్నెస్ అలానే ఉంది లెంత్ అలానే ఉందండి ఈరోజు చూసిన అమ్మాయిది.
ఓ మే బి తన్ని అడగాల్సిందండి టిప్సు
యే నాది హెయిర్ ఫాల్ ఎక్కువ ఉందండి ఉన్నది మొత్తం పోతుంది.
కానీ మా ఫ్రెండ్స్ ఒక ట్రిప్స్ చెప్తారండి కరివేపాకు
ఇంగ అందరూ ఇదే చెప్తారండి ఆయిల్ ఆయిలా అండి మీరు అంటుంది.
అవునవును కరివేపాకు మందార ఇవన్నీ మిక్స్ చేసి ఆయిల్ల ఆన్ ఆన్ని వేసుకుంటే చ్ తగ్గిపోతుంది అని చెప్తారు డ్యాడ్రప్ పోవాలంటే లెమన్ తిక్కుకోండి అని చెప్తారు.
ఉ అవే అవి యూనివర్సల్గా అందరూ చెప్తారండి యూస్ చేయాల్ల మెమ్ కొన్నిసార్లు ట్రై చేసాను పేస్ట్ అండి హెన్నా
నాచురల్ మందారమాకు గోరిన్ టాకు కు
అలా కాకుండా ఆయిల్లో ఒకసారి బాయిల్ చేయన్ నండి బాయిల్ చేసి మంచిగా. ఆ ఆయిల్ లో మిక్స్ చేసి ఆ చేయండి నాకు తెలిసి కొంచెం మేబీ వర్కౌట్ కావచ్చు అంతేకాక మనము. ఎలా అంటి ఫుడ్స్ తినాలంటే కరివేపాకు ఎక్ ఎక్కువ తినాలి అంటే కళ్ళకు మంచివని ఉంటాయ్ కదండీ. క్యారెట్ ఇలాంటివన్నీ ఇలాంటివన్నీ మనం ఎక్కువ తీసుకుంటే ఆ ఆ ప్రోటీన్ వచ్చేసి మన జుట్టుకు కూడా వెళ్తుందండి మంచిది.
అవునవునండి
ఆ
కర్లీ హెయిర్ అండి కొంచెం సాఫ్ట్ గా ఉండాల హెయిరు. చాలా కష్టం అయిపోతున్నది మెయింటైన్ చేయడానికి చ్ ఇది ఎట్లా అయిపోతుందంటే ఎక్కడన్నా స్ట్రెస్ ఉంటే హెయిర్ ఫాల్ అవుతుంది అంటారు హెయిర్ ఫాల్ అవుతుంది అవ్ తున్ అనేది ఒక స్ట్రెస్ లాగా అయిపోయిందండి నాకి.
అదైతే నిజమే అండి ఈ కాలంలో అమ్మాయి కొన్నది అందరికిీ అదే హెయిర్ ఏమో. బయటికి ఏమో చ్ ఆ కనిపించదు ఎంత తక్కువ ఉంది ఎంత ఎంత ఒత్తుగా ఉంది. ఎంత ఆ తక్కువ ఉంది అని కనిపించే ఎందుకంటే వాళ్ళకు వచ్చేసి చ్ లీవ్ హెయిర్ వదిలేస్తారా సో వాళ్ళకు అన్ని మనం బయట నుంచి వచ్చినప్పుడు అంత అనిపించదండి. కానీ ప్రతి అమ్మాయి ఇలానే ఫీల్ అవుతుంటారది అయ్యో నా హెయిర్ వాల్ పోయి వచ్చేసింది డ్రండ్రాప్ వచ్చేసింది అని ఎన్ని ఎన్ని బొటెక్స్ కి వెళ్ళి ఎంత కేర్ తీసుకుంటారో అండి.
అసలు ఇప్పుడు మొత్తం మనుషులు హెల్త్ మీద కన్నా ఎక్కువ కాన్సట్రేషన్ హెయిర్ మీద స్కిన్ మీద. పెడుతున్నారండి
హదైతే కచ్చితంగా మే నిజమే అండి
స్కిన్ కేర్ కీ వీటికే అన్ని అయిపోతున్నాయా డబ్బులు ఏవేవో అన్నీ చెప్పిన నేనైతే అన్ని యూస్ చేస్తానండి చెప్పినవా ఎవరెవరు ఏమేమి చెప్తారో అన్ని ట్రై చేస్తున్నా ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వడం లేదండి
లేదు లేదండి మీరు అన్ని ట్రై చెయకండి ఒక దాన్ని ఒక లాంగ్ టర్మ్ ట్రై చేసి చూడండి సో మీకు అనేది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందండి
ఏమోనండి ఏదన్నా ఒకటి ఏమన్నా వర్కౌట్ అవుతు తాదేమోనని చిన్న ఆశ అంతే
ఆశ లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి
అదే అదే ఎవరన్నా చాలా మంది చెప్త చెప్తుంటారు కదా ఏమో ఏమి చెప్పింది ఏమైనా ట్రై చేస్తా అవు తాదేమో అని అట్లా ఆశతో ట్రై చేస్తా కానీ వర్కౌట్ అవ్వదండి
మేబీ మీరు లాంగ్ టర్మ్ ట్రై చేయకపోయిండొచ్చు ఈసారి నేను చెప్పిన మీరు కొంచెం లాంగ్ టర్మ్ లైక్ టూ టటు త్రీ మంత్స్ అలా ట్రై చేసి చూడండి అది ఏమైనా మీకు రిజల్ట్ తేవడంలో ఉపయోగపడచ్చు అనుకుంటున్నా అండి
అవు చేస్తాను అట్లనే చేయాలండి ఇంకా
ఆ ఇంకేం లేదండి
సరే అండి మరి బాయ్ గుడ్ నైట్
ఓకే అండి బాయ్